హాయ్ అండి న నమస్కారం
నమస్కారం ఏం చేస్తున్నరండి అవునా మీ దగ్గర సిగ్నల్ సరిగ లేన అవునా పల్కాయ వడుకి వ సెరా టైం పాస్ బాగుంటందండి ఎంతప్పుడు తినొచ్చు మంచి హెల్త్ కూడా మంచిది కదా పల్ ఆ
ఆ అవునండి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయం అంటారు కదా హార్ట్కి మంచిది అంటారు పల్లికాయ్
అవునా అదే తెల్ తీసుకు అనుకుంటున్నాం హండ్రెడ్ రూపీస్ కేజీ అంటున్నారు మార్కెట్ రేటు ఇగ తీసుకుందామని చూస్తున్నాం మా విలేజ్ లో వేర వాళ్ళు తీస్కొస్తా అన్నరు తీ
హు హుహు
హుమ్ మార్కెట్ లో అంతే ఉంట దండి రేటు వాళ్ళు ఏమనా కానిం చేస్తున్ననా మా మీద
మార్కెట్ కూడా అంతే ఉందండి హండ్రెడ్ రూపీస్ కేజీ
అవునా అట్లయితే సాటిస్ఫై తీసుకోగలుగుతాం మేము ని ఎవరైనా నై రూపీస్ అన్నా నై నైన్ అన్నా మేము భరించలేవండి ఆ మాట
హహహ లేదండి
ఏమి హ హ హ అవునా అట్లయితేదు అదే తీసుకున్నాక మళ్ళీ ఎవరనా అంటారు కదా వరే ఇక్కడ ఇంత తక్కువ అన్నది అనుకో నిన్న మామగా నన్నను ఎగ్స్ తీసు హహహ బాద అనిపిస్తంది హహ నిన్న నేను ఎక్స్ తీసుకున్నా
ఆ
వేరే వాళ్ళు ఫస్ట్ ఎక్స్ తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ కేజ కేజ తీసుకున్నారు అయితే మ నార్మల్ చపల తీసుకుంటా మీచ్చరు నేనే ఏం చేన మేము ఎప్పుడైనా లబ్బి కొట్టాో కొట్టుకుెళ్తాం ఆ కొట్టు లో మనకు చేపులు వేస్త డిస్కాౌంట్ తారు అనమాట వాళ్లో ఆయితే నవ అక్కడ వం థర్టీఐట్ రూపీస్ తీస్ నిన్న నాకు నేను వచ్చి వాళ్ళు ఇ తీసుకున్న వాళ్ళు సైలెంట్ ఉన్నా ఇ వాళ్ళన ఎంత కేసు ఇచ్చారు అనగానే నూట ముప్పై ఎనిమిది రపాలకి ఇచ్చినా అని చెప్పినా చెప్తే నాకు పన్నెండు ర పల్మే ననా పన్న ఎందుకు పని నా అక్కడ తీసుకున్నారు అని తిట్ తిట్టకుండా తన్న చప ఆమె బసేఫ ఇ మూకా పీనా ఇంకా రెండు కోడుగుడ్లు వచ్చు నాకు ఇంకా రెండు కోడుగుడ్లు వచ్చాని
అంతే కదా ఎవరికైనా అట్లేనే అనిపిస్తుంది దా ఊహుం ఏదైనా ఒక రూపాయి తగ్గి ఇంది అంటే సంతోషం అనిపిస్తుంది ఒక రూపాయి ఖర్చు పెట్టినము ఎదుటి వాళ్ళ కన్నా అంటే అది ఇక మైండ్ లో తిరుగుతనే ఉంటది ఇంకోట ఇంకో ఆలోచన వచ్చే వరకు ఆ ఆలోచన మైండ్ లోకి వెళ్ళి పోదు
బోదిసే
ఏదైనా అంతే మార్కెట్ క వెళ్లిన షాప్ పింక్ వెళ్ళిన చాలా మటుకి శారీస్ ఒకక్కడ ఫైవ్ ఫిఫ్టీ ఒకక్కడ ఫోర్ ఫిఫ్టీ అట్లా హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ డిఫరెన్స్ కనపడత ఉంటాయ్ గదా అలాంటప్పుడు గుడా అట్లాంటి కప్పుడు కూడా అనిపిస్తది అక్కడ తీసుకుంటే అయిపోయేది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా అని అలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో చాలా మైండ్ పోయేవరకు పోతది కాక్ పొతే మైండ్ సఫర్ అయితది
కున్నవే తీసుకున్నా అంట వాడినప్పుడల్లా ఇప్పుడు అంత వేస్ట్ చకున్నప్పుడు వెల్లా అద ఫి అనిపిస్తా ఉంటది అరేంటే బాగుండదుంటే బాగుండాలి
అట్లనే ఆలోచన వస్తా ఉంటది
అ
ఈ డబ్బుల విషయంలో మనం అనుకోకుండా పెట్టే ఖర్చులో ఒక్కొక్కసారి ఎంత ఖర్చు పెట్టినా ఆ టైమ్ లో బాధ అనిపయది
అదే వేరే వాళ్ళు వచ్చి చెప్పినప్పుడే బాగా అనిపిస్తుది వేరే దగ్గరికి వెళ్తే ఇట్ండదు
ఉ చిన్న చిన్న విషయం చాలలా ఎక్కువ బాధ అనిపిస్త అనవసరంగా ఖర్చు పెట్టినాం కదా అనవసరంగా వేస్ట్ చేసినాం కదా అని వంట చేశారా
ఆ ఇన్ అన్నం చేసి తిన్నాం బాబుకి తినిపిస్తున్న ఆయన తిరుగుతా అవునుడు అటుటు బయట నిలబడి తినిపించుకుంటా మాట్లాడుతుంన్న ఫోను హ్మ్ మాములుగ డైరెక్ట్ కాల్ జేయ్ ఇట్ల చేసినాం అనుకో మనం చెవు దగ్గర వెట్టుకోను అవసరం లేదు అప్పుడ మనం బయట స్పీకరాన్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ వస్తంది మనం పక్కకు పెట్టి కూడా బెటరు ఇద్దరు ముఖ అట్లే మాట్లాడిన్రూ
మ్ హు
ఇగ ఇప్పుడు ఇట్లా ఏమో ఇది వాయిస్ ఎక్కువ రావట్లేదు కదా ఊపెచ్చ దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది
అవునా అంటే కొ కొన్ని కాల్స్ స్పీకర్ల పెట్టి మాట్లాడతాం కాబట్టి వాటికి అంత ఇబ్బంది ఉండది. హ్మ్
డైరెక్ట్ కాల్ చేసి ఇది రొండు
హ్మ్ హ్మ్
హ్మ్
బాబు కర్రీస్ పెడతారా ఏమన్నా మరి క ప్రోటిక్స్ కర్రీసే పెడతరా
ఆహ కర్రీసే లేకపోతె బిస్కెట్ వాటితో పాటు బిస్కెట్స్ అయినా మిక్చర్ అయినా ఏదైనా స్వీట్ అయినా ఇంకా కంపల్సరి రోజు దోశ లాంటి పోస్ అవి కూడా పంపిస్తా ఉంటా
హ్మ్
ఏదో ఒకటి కంపల్సరీ పం తినాల్సిందే ఇగ అందర్ తే తింటా ఉంటే ఇగ అడగడు అసలు చాలా అమాయకుడు మాటలు వస్తయని కొంచం అమాయకుడు అన్నమాట బాగా బెదిరిస్తా ఉంటాను. అంతే అన్నిటికి ఇట్ల
హ్మ్ హు అంటే వా అట్ల ఎవరి దగ్గర అంటే మనం ఇంట్లో చెప్ తెనే బయటికెళ్ళిన కాడ గుడా వాళ్ళు కొంచెం డెసి
ఆ అందుక అందుకన్నా నేను నేటి నుంచి ఎవరైనా ఒక పది మం పిల్లలు తింటాంట కూడా నాకు కావాలి మమ్మీ అనేటట్టు బాగా ఇబ్బంది పెట్తారు కదా అట్లా ఏం చేయనిను అన్నమాట తీసుకున్ ఆ అట్లా అందుకే మేము ఎప్పుడైనా ఎటన పోతే కంపల్సరీ బిస్కెట్ ప్యాకెట్ అయినా మిక్చర్ అయినా ఏదైనా కావాల్సిన అన్ని పట్ వస్తా ఉంటా ఎక్కడెక్కడ మా దగ్గర వాళ్ళు లేకున్నా కూడా ఆడ చూసుతున్నాము మల్ తెప్పిస్తుంది అన్నట్టు ఆయన ఆయన
హ్మ్ అట్లా వాళ్ళ మైండ్ట్ సెట్ ని అట్లా ప్రిపేర్ చేయాలి ఎ రోజు కాకపోయినా రేపు మా మమ్మీ తెస్ తది అనేలా పిల్లల్ని మనం హ్మ్
అట్లనే అంటడు ఆళ్ళు షాప్ ల అందరికి బండి వ్యాన్ మనది షాప్ ముందు ఆపుతా ఉంటరు అన్నమాట ట
ఉహు
వచ్చే సరికి పిల్లలందరూ కొను కుంటరు ఆ ఇతనికి బాగా లవడి తన్నదా మమ్మీ నాకు వాల్ అట్టుంటే ఏ పల్ డాడి ఉన్న పర్లేదు అయినా కొని అన్నట్టు గారాబం చేస్తా ఉంటాడు ఇగ అందుకనే ఆయనను పంపు కాకుండా నేనే వెళ్తా ఎందుకంటే అవి బింగోస్ గిట్ల తింటే ఆయన హెల్త్ పాడైపోద్ది కదా
ఎదిగే వయస్సు కావ టి పెద్ద పిల్లలంటే కొంచెం దేశ తెనే డైజేషన్ అయితది కానీ వీళ్ళకి కాదు కాబట్టి ఇబ్బంది అయితది స్కూల్లో వాంతింగ్స్ చేసుకోవడం అట్లాంటివి తై ఎప్పుడైనా వా ఉ హెల్దీ ఫుడే పెట్టాలే వాళ్ళకు మనం ప్రిపేర్ చేసింది పెట్టుకుంటనే చాలా మటుకి పిల్లలకు మంచిది
ఆ అందుకని స్నాక్స్ గిట్ల పెడతనే ఉంటా
ఫ్రూట్స్ ఇప్పుడు పిల్లలకు ఏమైనా ఫ్రూట్స్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటితోనీ అయితనే కొంచెం వాళ్ళకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు
ఆ ఇంట్లో కూడా మాముూలుగా ఊకే పల్ లాంటి చేస్తనే ఉంటా ఏదో ఒకటి స్విట్లయినా కలకండు లాంటివి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తనే ఉంటా వాళ్ళకి ఇబ్బంది కల్గొద్దని మరి మనం చేసేదే పిల్లల కోసం
పిల్లల కోసం ఆ అదే ఉమ్
కాలిగనే ఉంటున్న కాబట్టి
వాళ్ళు కొంచెం పెద్దగై, పెద్దగా అయిన్ రంటే అప్పుడు నువ్వు బిజీగా అయిపోతావు నువ్వు చేసి పెట్టాలన్నా చేసి పెట్టడానికు ఉండదు చిన్నగా ఉన్నప్పుడే మనం ఎదైనా జెసి పెట్టాల్సిందే
హుమ్ మా చిన్న అబ్బాయి మాత్రం వినాడు నేను చెప్పినా వాడు అసలే వినడు ఇగా ఉన్నాడు గాని ఈయన బాగా అసలు వినడు ఇగా దయన్నే చెప్తే అప్పుడు రావాలని అడిగేస్తాడు ఆయన పదహారు నెల్లే మా అబ్బాయి గాని ఉ
ఉహు
ఇక బాగా చికా చేస్తా ఉంటాడు, పెద్దయన మంచిగా వింటాడు ఏ చెప్తా అది చేస్ తాండ్రగా చిన్న ఆయన వినడు
చిన్న పిల్గాడు కదా, అర్ధం చేసుకుని అంత ఉండదు ఇంకా కొంచెం ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పోతే, అన్ననీ చూసి తమ్ముడు కూడా ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అయితడు
ఆ
పిల్లలు ఒకరు ఒక్కరిని బెదిరించినమంటే ఇంకొకల్లు ఆటోమేటిక్ గా సెట్ అయిపోతారు
ఆ ఆ
ఉమ్ ఇప్పుడు బాబు ఇప్పుడు నువ్వు ఈ అబ్బాయికి అర్థమయ్యే లోపు పెద్దాయనని బెదిరించినవు అనుకో, చిన్నయినా సైలెంట్ అయిపో తడు
అసలు ఆ పెద్దయానానే ఏదైనా అన్నం దినడున్నమాట ఆయన అన్నం దినడు కాబట్టి ఉక బేరిస్తా ఉంటా అవసరం అయితే ఒకటి కొడతా గుడా అప్పుడు ఆ ఆయనకన్న ముందు వినేస్ తాండు ఇననీ ఎక్కడ కొడుతనానో
ఆ అదే ఆ అట్ల అట్లా కొంచెం వాళ్ళ మైండ్ సెట్ ఎదిగిన కొద్ది ఆటోమేటిక్ గా వాళ్ళక్ వాళ్ళే అండర్స్టాండింగ్ అయితారు అన్నట్టు అందుకోసమే మనం పిల్లలక్ ఎప్పుడైనా చెప్పుకుంటూరు పెంచితేనే మంచిగా ఉంటది
అదే
కొంచమంది పిల్లలు అర్ధం చేసుకోరు మంకు చేసి జిజ్జిగాయిస్తారు జుష్ణవ అట్లాంటి పిల్లలతోనయితే చాలా కష్టం
నా పిల్లలు అమ్మో నావళ్ళ కాదిక మా పలపులు అట్లనే ఏ కావాలంటే కంపల్సరీ కావాలి అట్లా
మ్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి వాళ్ళకు చెప్పకపోవడం వల్ల పిల్లలు వాళ్ళు అట్లు ఉండిపోతారు అన్నట్టు
వాళ్ళకి తోడు వాళ్ళ నానమ్మ తాతల గారాబం కూడ అంటారు కదా
ఎక్కువైపోతది ఫస్ట్ నానమ్మ తాతల గారాభం వల్లనే మెయిన్ గా పిల్లలు ఖరాబు అయితారు అది వాళ్ళ గారాబ్ గ అయ్యో పిల్లల్ని కొట్టొద్దు చెయ్యద్దు అన్నటు వాళ్ళకు ఉంటది. మనము ఏమో ఇప్పుడు చెప్తే వినకపోతే రేపు రేపు భవిష్యత్ ఎట్లా అని మనం ఆలోచిస్తాం. ఒకప్పుడు పిల్లల్లాగా ఇప్పటోళ్లు ఉండట్లేరు కదా. మేం పే చ్చలేదా మేము సాధలేదా మా పిల్లని మేము చూపట్ చూసుకోలేదా మీరే పెంచుతార్రా
అంటారు అట్లాంటారనే నేను ఎమ్మటే కొప్ప జొప్తా ఒక పది నిమిషాలు పట్టుకోచ్చి పోత అంటా డైరెక్ట్ వా
అలాగ అర్థమయిపోతుంది ఒకప్పుడు మట్టిలా ఆడినా కగాని వాళ్ళు వదిలేసిరు ఇప్పుడు మనం వదిలేత్తామ మట్టిలా ఆడితే
వదిలేయము అసలు ఎట్లుంటారు మట్టి బుక్కడం లాంటివి చేస్తా ఉంటారు
హ్మ్ మళ్ళా పిల్లల హెల్త్ అసలే బాగోవు ఇప్పుడున్న తిండికి వాళ్ళ ఇలాంటి సిచ్యువేషన్ లో పిల్లల్ని వదిలిపెట్టిమంటే రేపు భవిష్యత్తులో మనం ఇబ్బంది పడతామని మన బాధ
ఆ వాళ్ళ అప్పుడు అయన అన్ని బలం నా ఫుడ్ మేను
ఉ వాళ్ళ ఫుడ్డు బాగుండేది కాబట్టి అంటే వాళ్ళు ఏ తదిన్నా గట్టిగా ఉన్నారు ఇప్పుడు వళ్ళ తినాలి ఆ ఫుడ్ పిల్లలకు పెట్టాలంటే అప్పటి ఫుడ్ ఇప్పుడు రాదు
రాదు
మ్ జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత ఇబ్బంది పడతావు
ఇబ్బంది పెడతాం మ్ అందుకనీ జాగ్రత్త ఉంటా ఉంటా మ ఇట్లా అందరు తిడతా ఉంటారు అనమాట అంటే మేం కానాలేదా మే ముళ్ళ మేం కానాలేదా అంటే ఇ అంత పట్టుకో కొద్దిసేపు పట్టుకో ఒకసారి అన్నము తినిపి జా అనంట ఇంకా సైలెంట్గా నా వాళ్ళ కార అసలే నేను తండ్రి అన్న అన్నం తినిపోయి అంటే నా దేనికమ్మ అవసరం అయితే వంద రూపాయలు ఇచి ఏమైనా కొన్నుకొస్త కానీ అలాయితే నా వల్ల టారు వాళ్ళు
మ్మ్ అదే వాళ్ళకొకసారి మనం ఇస్తేనే వాళ్ళకి అర్ధం అయితది లేకపోతే అర్ధం కాదు
అ మా బాబు కి బాగా పడ్డాయి పెద్ద బాబు దెబ్బలు అసలు అన్నం అయినా కనీసం ఇప్పుడు నైట్ ఇప్పుడు ఎనిమిదింటి వరకు అన్నం వేసినం అంటే కనీసం మధ్యరాత్రి పన్నెండు ఒకటింటి దాకా కూడా ఆయనే